హలో
హలో హాయ్ అండి
హాయండి ఏం చేస్తున్నారు
ఏం లేదు వట్టిగనే కూర్చున్నం కాలీ
మ్ హు
చల్లబడ్డది వాతావరణం వర్షం వచ్చేటట్టుగున్నది అప్పుడే చలపడుతుంది అప్పుడే ఎండోతంది అగొ ఇందాకనే చళ్ళగుండె
ఆ ఇక్కడ కూడా అలానే ఉన్ వర్ష్ ర్షమొచ్చేటట్టే ఉంది వాతవరణం
ఆ
మ్
నైట్ వరకైనా ఆ ఉన్నారు
మ్ హు వాళ్ళకి బాక్స్ కేం పెడుతారండి
ఆ అన్నమే
ఆహా ఇట్లా కూరగాయలు ఎలాంటివి అంటే మీకొండి డిందే వాళ్ళక్ పెడుతారా స్పెషల్గా ఏమన్న చే
సాషాల్గా ఏం లేదు మాకు వండిన్ వాళ్ళు తింటారు ఇది తిన అది తిన అని ఏ మనర్
అవునా మంచ్చోళ్ళే మా పిల్లలయితే అన్నమే తినరు ఇ చిన్నప్పటి నుంచి పీయడం అలవాటు
మ్
ఇంట్లో మా తోటి కోడలు తినిపిస్తది ఆమెన్ చిరి తీపిస్తది ఆమె స్టాట్ చే నా ఇగ అదే అలవాటు అయ్యేర్రు అసలు అన్న తినంటే వాళ్ళ చేతుల్తో తినారు
ఆ
ఏ ది వండినా ఇట్లా కరీస్ తో అయితే తినరు ఏమన్నా ఇట్లా కానీ ఎగ్రేస్ గానీ పుల్ ఇలాంటివి చేస్తేనే వాళ్ళు ఇష్టపూర్తిగ తింటరు
అవునా కానీ ఒక మాట పిల్లలు మనము ప్లేట్లేసిస్తే వాళ్ చ్చు వాళ్ళు తింటేనే వాళ్ళ కడుపు నిండుతది
ఆ వాళ్ళ చేయితోటే వాళ్ళ లే గాని
మనం తినిపిస్తే వాళ్ళలకు తిన్నట్టు కాదు
మ్ మళ్ళీ ఫోన్ చూసుకుంటా తింటారండి
అబ్బా గా అలవాటు ఉండోద్దు ఇగ ఇప్పుడు ఎక్కువ అదే అయింది ఫోన్ చూస్తేనే
అలవాటు చేయబట్టి చాలా ఇబ్బంది పడుతున్నా
చాలా ప్రతి వాళ్ళు ఇగో ఇదే సంవత్సరం నర కన్గనే ఆ పిల్లలకు ఆ యూట్యూబ్ తెలుస్తది ఇట్లిట్ల జరపడం తెలుస్థంది
ఆ
చిన్న పిల్లలకు కూడా
అవును ఏవున్న స్క్రోల్ చేయడమే చెయ్యి పెట్టి పై కంటరు అన్ని షార్ట్స్ వాళ్ళకి పిల్లలు ఇంకా ఛాన్స్ చాలా ఉన్నాయి
అవును
అన్ని చూసుకుంటా చూస్తున్నార్లేగాని వాళ్ళక్ చాలా ఎఫెక్ట్ అయితుంది
ఆ ఎఫెక్టే అవుతుంది అది
మ్ అప్పడు అప్పుడు పేరెంట్స్ కున్నంత ఓపిక మనకేక్కడిది మనక్ లేక ఫోన్ ఇస్తే సైలెంగా కూసుంటారాని ఒకకాడ కుకొని ఇచ్చేసాను మా పిల్లకైతే ఏం తిప్పుతారండి అన్నం తినిపియాలంటే
ఆ
ఒక ఇళ్ళు సుట్టు తిరుగుతే ఒక ముద్ద పెట్టుకుంటారు అంత
ఆ
తిరిగి తిరిగి తినిపిచ్చి ఇగ సప్పుడేక ఫోన్ అలవాటు చేసిిన ఫోన్ అలవాటు చేతే ఇప్పుడు కళ్డ్లన్నీ ఇట్లా ఎళ్ళో
ఎర్రగై అయ్యో అట్లా చూపించోద్దు మళ్ళా సైట్ వస్తది వాళ్ళకు మ్
స్తున్నాయ్ ఎల్లో కలర్ వస్తుంది వాటర్ కారుతున్నాయని ఇప్పుడు కొంచెం అవాయిడ్ చేస్తున్నా ఇగ తిన్న తిన ఉన్నా ఒకటే అని ఇవ్వట్లేను
ఎందుకైనా మంచిది మళ్ళీ ఎక్కువ అట్లనే ఉంచకు మళ్ళీ ఈ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్ అవ్వచ్
మ్ హేడ్రప్స్ రాసారు మళ్ళీ త్రీ డేస్ తర్వాత రమ్మన్నారు ఇగ మళ్ళీ మా ఫ్యాలీ ళ్ళ పట్టించ్చుకోరు పిల్లల్ని ఐడ్రాప్స్ వాడినాం వచ్చినన్ని రెండు రోజులు వాడినాం సప్పుడే ఉకున్నాం మళ్ళీప్ ఇప్పుడు అవి మళ్ళీ రిలీన్ అవుతున్నాయి
ఆ
మ్ ఇట్లా పిల్లలకు హెల్తే పరంగా అయితే ఇట్లా పాలకూర ఇవి కంది పప్పు ఇవన్నీ కొంచెం ప్రిఫర్ చేస్తాను నేను వాళ్ళ బాక్స్ లకి హలో
ఆ కంది పప్పు తోట కూర లో మ్ ఆ ఆకు
ఆకుకూరలు గోంగూరా తింటే ఐరన్ వస్తుంది రక్ క్తం వస్తది కూర ఈ తోట కూర మ్ ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువ ప్రిఫెర్ చేస్తాఅన్నట్టు
మ్
మళ్ళీ నాన్ వెజ్ వీక్
ట్లే మనము నేర్పించాలి
మ్
ఆ నేను వాళ్ళకు అన్నీ తినబెడు త నన్ వెజ్
మ్ ఇగ తినిపిస్తే ఏదైనా తిం ంటారు వాళ్ళ చేత వాళ్ళు తినంటే ఎం ఇ స్పెషల్స్ అయితేనే తింటామని అంటారు
అవును
మ్ అట్లా చాలా ఇబ్బంది ఇప్పుడు స్కూల్ కు బాక్స్ పెట్టినా కూడా సరిగ్గా తినారు మళ్ళీ ఇంటికోచ్చిన మ్ మళ్ళి ఇంటికి వచ్చినాక్ ఇంటికోచ్చే వరకు సిక్స్ అయితది సిక్స్ సిక్స్ కి మళ్ళీ స్నానాలు పో సి చం చాయా పోస్త మార్నింగ్ ఏమో పాలు తాగుతారు ఈవినింగ్ చాయ్ పోస్తా చాయ్ పోస్తే చాయ్ బిస్కెట్ తింటారు మళ్ీ హోమ్వర్క్ చేసుకునే వరకు ఫుడ్డు చీకటి అయితేనే ఉంటది మళ్ళీ అన్నం తినిపియడం పడుకోబెట్టడం ఇగ రొటీన్ ఇదే అవ్
రోటీన్ ఇదే ఇగ మనం
మ్
నువ్ చాయ్ ఎక్కువ అలవాటు చెయ్యొద్దు
ఆ వాళ్ళ ఏం అడగర్లే కాని ఈవినింగ్ స్నాక్స్ అట్టే ఏం చేయలేముగ ఇం
పాలే పోయ్యాలి మ్
పాలంటే కొనుకొచ్చినై ఏమైతాయండి ఇంట్లో ఉంటేనేమో
మ్
ఉంచుకోవచ్చులే గాని కొనుక్కోవచ్చని లీడర్ ఇస్తాం
ఆ పిల్లలు ఉన్న కాడ సరిపో పొద్దున సాయంత్రం
పొద్దున్న పోస్తలే కానీ ఇంక సాయంత్రం వళ్ళ మా వారు చాయ ఊకే తాగుతారు
ఉమ్మ్
ఇగా
చాయ్ తాగినోళ్లకు లీటర్ కాదు కద రెడు లలీటర్ కూడా సరిపోవ్ నాకు కూడా మస్తు ఇష్టం ఫుల్ ఇష్టం
తెలుసా ఇవ సిక్స్ సెవెన్ టైమ్స్ తాగుతది
అవునా మ్మ్
అట్లా ఇప్పుడు అందరినీ ఇగ చూసుకోవాలిగా అట్లా కొంచెం వాళ్ళకి ఈవినింగ్ చఛాయ్ వస్తుంది చిన్నప్పుడు పాలే దాపించలేదని ఇప్పుడే చాయ్ పోస్తుంది ఈవినింగ్ టైమ్ లో మళ్ళీ ఎగ్స్ కూడా రోజుకి డైలీ డైలీ వన్ ఎక్ మట్లా పెడ్తామ్
ఉ మంచిదే అట్లా పెడితే
ఉమ్మ్ హెల్త్ కి మంచిది కానీ అవన్నీ చేస్తానులే నార్మల్ బయట తిరిగే పిల్లలు కూడా మంచినే ఉంటారు
ఉ నిజంగా మనం ఇంత కేర్ చేస్తాం కదా
ఇంతకే చేసి పెట్నా బయట అతడు పోలిస్తే ఇంకా కొం
ఆ వాళ్ళు ఆ హల్ వాళ్ళు ఏం తింటారో తినరో తెలియదు కాగాని కదా
మ్మ్
వళిక ఆడదవగని అల్లేే హల్దగా కనవడతారు ఇది ఒకక్కటి నిజం నేం కూడా అనుకుంటా మనం ఇంత మంచిగా మంది ఇంత మంచిగా చూస్తాం కానీ
తెలివి కూడా వాళ్ళకే ఎక్కువంటది బయట తిరుగుతా ఉంటారు కదా అంతేవరితో ఎట్లా మాట్లాడాలే ఎట్లా
ఉ పది మందితోనే ఉంటే పది మంది పది రకాల మాటలు అలా అర్లా తెలివి ఇంట్లో ఉండేసరికి కత ఇంకా తోనే ఇగా
ఆ ఆ ఇట్లా బయట కమ్యూనికషన్ నేను ఎక్కు ఉడాక కొంచెం అందరితో పోల్సుకుంటే ఉంటారు
అవును
మా పిల్లలు అయితే అసలు గేటు దాటి బయటికి వెళ్ళనీయం
మా మా వాళ్ళను కూడా అంతే
పోతే స్కూల్ కు వస్తేయి ఇల్లు అంతేగా ఇగా బయట రోడ్డు ఉంది వెహికల్స్ వస్తాయనా అట్లా మ సార్ ఎక్కువ భయపడతాడు
అ
జాగ్రత్త జాగ్రత్త అని చెప్తే ఇవాళం ఇిల లేయకుండా ఇంట్లోనే మా పిల్లలే ఆడుకు ఉంటు అప్పుడుప్పుడు ఫోన్ చూస్తారు టీవీలో వష్టి పెట్టుకొని చూస్తారు
మ్మ్
మ్ ఇప్పుడు ఫోన్ ఇవ్వకున్న ఖుషి టీవి పెట్ ట్టి ఇగ ఫోను పక్కకు నేనే వాడట్లేను వాళ్ళ ముందు
అవును మనం వాడినాం అనుకో ఇంగ వాళ్ళకు వాళ్ళు అత్తరిగా
మ్ అందుకని నేనే వాడట్లేని వాళ్ళ ముందు ఇంగ చదువుకో అంటే నువ్వు చదువుకో మేము చదువుకుంటాం మట్లా రివర్స్ మాట్లాడ్ తున్నూరు వాళ్ళ ముందు ఒక బుక్ తీస్ కొని ఏదో అట్ల రాసుకుంటంటే వాళ్ళు రాసుకుంటారు ఫోన్ ఆనంటే నువ్వు కూడా చూస్తున్నావుగా అట్లా ఆ అంటే జనరేషన్స్ గ్యాప్ చూడండి మనం మన పేరెంట్స్ ని అంత ఎదురియపోయేది
అవును ఎదురియకపోయేది చెప్పిన మాట ఇంటుండే
ఇప్పటికి మా అమ్మను చూస్తే భయం అయితది నాకు వీళ్ళను ఎంత ఆరిచిన వీళ్ల మీద ఎంత ఎంత అరిచినా ఏం చేసినా కూడా భయపడడమే లేదు
హ
మాట్లాడుతేనా ఆ చెయ్యన్ పో ఏం చేసుకుంటావో చేసుకపో ఇంగ చిన్నపిిల్లలు అట్లా అనేసరికి నవ్వొస్తానంది
మ్
మనకైతే ఇప్పుడు ఇప్పటిక ఏదన్నా సీరియస్
ఆ భయమైతది మళ్ళా వాళ్ళకి ఎదురు మాట్లాడలేము
ఆ
మ్
కాని వాళ్ళు ఇప్పుడే రివర్స్ మాట్లాడుతున్నారు చిన్న పిల్లలని నవ్వోస్ పదులే కాని ఏం చెస్ జనరేషన్స్ అప్డేట్ అవుతున్నారుగా
ఇంకా తర్వాత తర్వాత ఇంకా ఘోరం ఉంటదేమొ వాళ్ళ జనరేషన్ లో ఇంకా ఇంకా వాళ్ళకచ్చేసరికి
వళ్ళ పిల్లల వరకి ఇంకెట్లుంటారో ఆ ఇప్పుటికే చెప్పిన పని చేయ చెయ్యను పో ఏదో చదువుకో అంటే ఊకె చదివిపిస్తావ్ నువ్వు చదువుకుంటనవా అని ఇట్లా మాట్లాడుతున్నారు
హ
అంటే ఇట్లా మంచిగ చెప్తే ఇంటర్లేగాని కొంత మన సిరిస్ గ చెప్పినం అనుకో రివర్స్ అయితరు ప్రేమ తో చెప్తే సరే అని చదువుకుంటాళ్ళు
మ్
కానీ ఎక్కువ టైం మనకి అంటే ఇంట్ల పని చేసి కొంచెం ఇరిటేషనే ఉంటది
అవును
పనులు చేయాలంటే కొంచెం ప్రేమతో చెప్పాలి కానీ మనకి ఇంట్ల పని చేసి కొంచెం టైడ్ అయిపోవతం ఇరిటేట్ గ ఉంటది ఇగ పిల్లల మీద ఒర్రు ఇంట్ల ఎవర న్న ఇగ వాళ్ళే గ చిన్నోళ్ళు వాళ్ళమీద నే ఒర్రుతం కాబట్టి తర్వాత తిట్టినప్పుడు తిడుతాం తర్వాత బాదా అనిపిస్తది
బాధనిపిస్తుంది.
ఉమ్. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడేమో అంతే ఇరిటేషన్ కదా ఫాస్ట్ ఫాస్ట్ పని చేసుకుంటా రెడీ చేసుకుంటా. అన్ని చేస్తాం బస్ వచ్చే వరకు కంప్లీట్ చేయాలి గానీ ఆహ్. ఈ ఇట్లన్నా అట్లన్నా మంచిగా చూసుకుంటే బాగుండు.
మనకు గుర్తుకొస్తాయి.
మళ్ళీ బాద అనిపిస్తది.
ఉమ్.
ఉమ్. కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడైతే కొంచెం యాక్టివ్ గానే ఉంటాలి పిల్లలు. మా బాబు ఇప్పుడు ఫస్ట్ క్లాసే గాని. టువెల్ టెబుల్ వరకు చెబుతాడు.
అవునా పర్వాలేదు మరి.
ఉమ్ ఆహా చెప్తాడు అడిగినప్పుడే చెప్తాడు మళ్ళీ మనకు తిరిగి. చదువుతానే కదా గుర్తుండేది.
అవును.
ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ట్వెల్వ్ టేబుల్ వరకు చెప్పేది మళ్ళీ ఈ సమ్మర్. పోతాడులే అన్ చదువుతాడు అన్నాడులే కాని అన్. ఏం పట్టించుకోడు ఆహ్ ఇంకా నేను చెప్పిన మాట ఇంక అమ్మ వాళ్ల ఇంటి కాడైతే అసలే వీనడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ.
ఉమ్.
ఇక చదువు చదువు అని చెప్పిన చదివేది మళ్ళా ఎయిట్ టేబుల్ కి వచ్చింది. వెల్లుమ్స్ మళ్ళ అయింది.
ఇంకా ఇప్పుడు సమ్మరు కదా ఇంకా ఆఇంత మరిచిపోయి ఉంటాడు ఇంకా.
ఆహ్ అదే సమ్మర్లు అమ్మ వాళ్ల ఇంటికి పోతే ఇంకా ఎక్కువగా గారాబం అయుదేమో.
ఆహ్.
అట్లా ఇంకా చదువు అంటే ఇంకా అసలే అక్కడ అసలే కేర్ చేయకపోయేది.
ఉహూ.
ఉమ్ ఇక్కడన్న కొంచెం భయం ఉంటాది కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికాడా వాళ్ళు గారాభం చేస్తారు.
ఆహ్.
అసలే కేర్ చేయకపోయేది. ఇంకా నిన్న స్కూల్కుతోళ్తూంటే ఈ రోజు ఒక్క రోజు ఉంటా మమ్మీ అంటున్నాడు.
ఆహ్ ఇది ఒక్కటి.
ఈరోజు ఒక్క.
ఒక్క రోజు ఒక్క రోజు అవును.
ఇన్ని రోజులున్నవుగా నాన్న ఇన్ని రోజులు ఇంటి కాడనే ఉన్నావుగా అంటే ఇయళ ఒక్కరోజే ఉంటా మమ్మీ అంటాడు.
ఉహూ.
అనిపిస్తది కాకుంటే ఇక వాళ్ళ ఫ్యూచర్ కోసం పోవాలి కదా.
అవును.
ఉమ్ ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తేనే వాళ్ళకి కొంచెం డిసిప్లిన్ అనేది ఉంటది.
ఉంటది ఉమ్.